హలో హలో
ఆ హలో
అవు అక్క
ఆ ఏంట్రా సంగతులు మంచిగ ఉన్నావ
బానే ఉన్నాన్ అక్క అందరు ఎలా ఉన్నారు
అందరు మంచిగ ఉన్నార్ర
భోజనం అయిపోయిందా అదే వంట చేసావ ఆ
ఏం సంగతులు చాల రోజులు అయింది మాట్లాడక
ఆ అవును ఈ మధ్య ఖాళీ ఉండట్లేదు
పెళ్లిిళ్ళ సీజన్ నాకు నీకు చేద్దాం అనుకున్నా ఈ పెళ్ళిళ్లు ఒకటే ఈ పది పదిహేను పెళ్ళిల్ దాకా ఉన్నాయి ఈ సంవత్సరం బాగ మాకయితే
అవును మాకు మొన్నటి వరకు ఉన్నాయి ఇప్పుడు లేవ్ గాని
ఇప్పుడ్ లేవులే
ఏవనా ఆయితంకో ఎలా ఆగిత ఉన్నట్టుంది.
వర్షాలు కదా అంతగా ఎవరోస్తారు
ఆ అంటే నువ్వు వచ్చే సంవత్సరం మళ్ళీ ముహుర్తాలు ఏమి లేవంట మాకు
ఆహ
అందుకు ఇప్పుడు చేసేమంటున్నారు అవున్క చేయకూడదు చూసేవాళ్ల ఇష్టం చేయ్యకూడదాని పుష్కరాలు వస్తున్నాయి కదా
ఆ వచ్చిన సంవత్సరమేనా
ఆ
మా దెగ్గర ఉంటాయిరా
ఆ అవును అక్కడ అవుతాయి్ అందుకే అవి పుష్క ష్కరాల్ ముందు ఆరు నెలలు ఆ తర్వాత ఆరు నెలలు చేయకూడదు అంట
ఆ
అందుకని ఇప్పుడు చేసేస్తారు అవును మీకు అక్కడె అవుతుంటాయి కదా
హ అదే కదా జనాలు బాగాొస్తారుా కదా ఎక్కడెక్కడ నుంచో
అహ చాలా ఎక్కువ మంది వస్తారు
ఓన్లీ ఆ పన్నెండు రోజులేేనా లేకపోతే ఇంకా మిగతా రోజులు కూడ రావచ్చా
ఆ లేదె ఆ పన్నెండు రోజులే వెళ్తారు తర్వాత ఉండ్రు
అదేంటి అంటే నేను అనేది ఇప్పుడు పన్నెండు రోజులు అయిపోయిద్దరా అయిపోయాక దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒక నాలుగైఐదు రోజులు అట్లా ఉండటం అట్లా ఉ
ఉంటారు అంటే గుడ్లో దర్శ నం చేసుకోవాలనుకుంటే ఉంటారు ఎక్కడైనా చుట్టూ వేరే ప్రదేశాలు ఉంటాయి కదా అవి చూడాలంటే ఉం అంటారు గాని ఎక్కువ శాతం దగ్గరలో అ వాళ్ళకి దగ్గరలో ఉన్నట్లకె వెళ్తారు
ఆహా
వచ్చే వాళ్ళు అయితే ఇంకా పది రోజులుగె ఉంటారు
అలానా
ఆ ఎక్కువ శాతం వాళ్ళ దగ్గరలోనే చూసుకుంటారు కదా
అదేలే
ఆ ఎప్పుడో మా నేను పదో తరగతిలో ఉన్నప్పుడు వచ్చాయి
ఆహా
మళ్ళీ ఇప్పుడు
అంతే
అందుకు ఇప్పుడు ఆ పది రోజులు ఉంటారు ఆ బాగా చేస్తారు ఆ పది రోజులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా అందరుని
ఆ ఉండటానికి మరి ఎక్కడ ఉంచుతారో ఈ సార్ ప్లేస్
అక్కడ వాళ్ళ కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తారు కదా
ఊ
ఎప్పుడు అలాగే చేస్తారు
అరే వీళ్ళు కూడా వస్తరా అఘోరాలు
ఆ అవును
వాళ్ళు అసలు నాకైతే పోయినసార అప్పుడు ఎప్పుడో భయం వేసింది వామ్మో అట్టుంట్ర ఏంటి
ఇక వాళ్ళు అలా ఉండాలని అప్పుడే ఫస్ట్ అలా ఉన్నప్పుడే అనుకుంటారు
వాళ్ళు ఏం అనరుగా
ఏమనరు వాళ్ళ జోలికి వెళ్ళనంత వరకు మనల్ని ఏమనరు
మనం అల్ల జోలికి వెళ్ళదు
వెళ్ళకూడదు ఆ
ఊ
కొంతమంది బానే ఉంటారు కొంతమంది ఒప్పుకోరు
ఆహా
ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట
మాట్లాడొద్ద వాళ్ళతో
మాట్లాడరు వాళ్ళు మనం మాట్లాడినా పలకరించినా వాళ్ళు ఎవరు మాట్లాడరు అసలైనా నోళ్ళైతే అసలు మాట్లాడరు వాళ్ళు ఒస్ వస్తారు వాళ్ళు స్నానాలు పూర్తి చేసుకుంటారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకెక్కడ కనిపించరు
అదే అదే
ఊ అందుకని ఇంకెవరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడరు వాళ్ళు అలా ఉండాలని వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఇంక అసలు మామూలుగా ఇలా నట్టిస్తారు కదా కొంచ మంది డబ్బుల కోసం కొంచెం ఎక్కువ ఇస్తార ఇంటికి పిలుస్తారనేస్ భోజనం పెడతారని
ఆ
వాళ్ళు మాట్లాడతారు
ఆహా
అసలైనోళ్ళు ఎవరు మాట్లాడరనమాట మీరు వెళ్ళారా పోయిన సార్ కాశీ
ఆహా
ఊ ఎక్కడ జరిగినా వస్తారు అలాంటి వాటికి
వర్ డబ్బులు
వాళ్ళకా నడిచొచ్చే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు లే
వామ్మో అంత దూరం నుంచి వస్తారా
ఆ
వామ్మో
అదే గా వాళ్ళ దగ్గరి లో ఎక్కడో దగ్గర ఉంట క చూసుకొనిస్తారంట తున్నాము కదా ఈ మధ్య ఎక్కువ అలా ఉంటున్నారు
అదే లే
మొన్నొ ఒక ఆయన ఎవరో రెండు రోజుల క్రితం వచ్చింది ఆయన నుంచిన నుంచి ది దీక్ష చేస్తున్నారంట ఇప్పుడు ఎప్పుడో ఒక పాతికేళ్ళ అయిందంట ఆయన నుంచ్చునీ అలా
ఆ
అలా నుంచనే ఉంటాడు
ఆ
మొత్తం కాళ్లంతా రెండు కాళ్లు కూడా పెద్దగా అయిపోయినాయి అయినా సరే అలగే జతున్నారాయన
అసలు అప్పటి నుంచి కూర్చోలేదా ఒకసారి కూడా
లేదు ఒక ఉయ్యాల ఉంటది చూసారా ఆ ఉయ్యాల కట్టినట్టు వాళ్ళు ఆయన చేతులు పెట్టుకోవడానికి మాత్రం కట్టి అలా నుంచనే ఉన్నారంట అ తినటం అయినా అలా అయినా ఇంక అంత అక్కడే
ఊ
ఇంకేం ఉండదు కదా వాళ్ళకి కూడా మంచినీళ్ళ కూడా తాగుతారేమో తిండి కూడ లేనటుంది అలా చేస్తున్నారండి పాతికేళ్ల నుంచి మొన్న ఎప్పుడొచ్చింది వాళ్ళకి ఇంక ఈ రోజు ఉండేవి ఏమి ఉండవు
ఆ మీరస్తరా మరి పుష్కరాలకి
మాకి ఇక్కడే కదా పక్కనే
అవునా
ఊ
ఎంత అంటే పక్కన అంటే ఎంత దూరం ఎన్ని కిలోమీటర్ ఆ అంటే అక్కడ కూడా బాగా చేస్తార
ఆ ఇక్కడ అసలైంది కదా
ఆ
ఇక్కడ ఇంక బాగ చేస్తారు ఇప్పు ఎప్పుడు ఒక రెండు నెలల ముంద అన్ని తడపాటలోలను చేస్ వస్తరనమాట
అప్పుడు కానుకలు బాగ ఇస్తారా దేవుడికి
అలా అసలు ఎవరు మామూల్గా అయితే గుండుకి ఎవరు ఎల్లరాటయి ఆ సమయంలో వెల్లి స్నానాలు చేసి అక్కడే ఆ గోదావరి కి పూజ్ చేసి వచ్చేస్తారు. అంటే పక్కనే ఏమనా గుడి ఉంటే వెళ్త రండి
ఆహ
ఆ గుడికిెళ్ళడం కాదు అసలైంది గోదావరి దగ్గరికి వెళ్ళడం అసలైంది వెళ్ళి ఒకసారైన స్నానం చేసి ఆ అక్కడ పసుపు కుంకుమ వేసెసి దండం పెట్టుకుని వస్తారు
ఆ
ఆ అంతే గుళ్ళకి తక్కువ వెళ్తే పక్కనున్న గుళ్లకి వెళ్తారు మంచిదని అంతె అప్పుడే అలాంటే ఏమి ఈరు కూర్చుబంద అను కుంటారు కదా ఆల్ ఇవ్వరు ఎస్తార్ ఎస్తే
ఒకే
అలాగని ఇంకా ఇంకా ఉందిగ ఇంక సంవత్సరం ఉన్నట్టుంది ఉమ్ ఈ లోపు చేసేయాలన్నారా అని ఇంకా ఇప్పుడు పెడతారేమోని ముహుర్తాలు మరి
కాపోతే కొంతమంది వెళ్లరు స్కూళ్లు అదే పిల్లలకి ఉన్నాయి కదా
అంతె
చదువులు
అవునవును
ఎగ్జామ్స్ అని
ఇప్పుడే మొదలవుతుంది కదా అన్నీ ఇప్పుడు కొంచెం మధ్య దశ లోకి వచ్చే లో ఇప్పుడికే అన్ని పూర్తి చేసుకోవాలి ఏముండారు ఈ రోజు
పప్పు మైసూర్ పప్
అంటే
మైసూర్ పప్పు
నాక్ తెలీదు
ఓ అమ్మా కొంచెం ఎర్రగ ఉంటదిగా
ఎర్రగ ఉంటందా అవునా నాక్ తెలిదు ఇప్పుడు వరకు
బావుంటది సూపర్ ఉంటది చేత్తె ఎక్కు క్కువ కందిీపప్పు లాగ ఉడకదు
అవునా
ఆ
ఎలా ఉుట్టిగా ఉుట్టిగా వండుతారె ఏమన
ఏ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పాలకూర గోంగూర
మనిష్టం అన్ని
ఆ మంచిగ ఉంటది
ఏమో నేనెప్పుడు చూడలేదు వినలేదు
కిచిడీలో కూడ వేస్తరు
అవున
ఉ
అమ్మానే నేను ఎప్పుడుూ చేయలేదు కిచిడి అలాగా అందుకే తెలియదేం అంటే ఎర్ర కందిపప్పు అంటారు అ
అ ఆ
ఆహ ఏమో ఎప్పుడోసారి చూసాం
మంచిది కాని పప్పులు తింటం మంచిది కాని ఈ రోజుల్లో ఎవర్ తింటున్నారు గ్యాస్ ఫామ్ అని
ఒక సుబ్భకో పూట తింటేనే రెండో పూటకు పడట్లేదు
అవును వయసుతో సంబంధం లేకుండ వస్తుంది ఏంటి గ్యాస్
ఏమో వాళ వాళ్ళని వాళ్ళని అడిగినా ఉపయోగం లేకుండ పోతుంది ఆళ్ టాబ్లెట్లు ఇచ్చి పంపుతున్నారు
ఏ హాస్పిటల్ చుట్టలు ఎందు కమ్మ తిరిగి పైసలు బ వేస్ట్
అవును
నిజమేరా మోన్న ఒక రోజు నేను పెళ్లి సాంబార్ తిన్నా మళ్ళీ నైట్ కసలు నాకైతే ఊపిరాడట్లేదె తెలుసా
ఆ అలాగే ఉంటుంది అందు
అసలు వామ్మా సాంబార్ లంటే చిన్నప్పుడు ఎంత సంబర మో రెండు రోజులు రో అంటే ఇలా నైట్ చేస్త రేపు పొద్దుడు మధ్యాహ్నం దాక తిన్న రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో ఏంటో అసలు ఒక్కప్పుట గొప్ప అది కూడ కొందర్ తినట్లేదు చాల మంది అసలు ఒక్క పూట కూడ తినట్లేదు
తగ్గించేసారు ఇక పడలేక
మరి ఏంట ఆ బాదలు
హ ఏమో ఆ పప్పుకుొచ్చింది ఏమొచ్చి
ఆరోగ్యం చెడిపోతాయి
వాళ్ళు ఎళ్ళిన ఏంటనేది వాళ్ళు సరిగ్గ చెప్పట్లేదు
ఏముంది ఆ మీకు ఇట్ల పట్టేసిందా ఆ ఇది ఇది వేసుకోండి మూడు పూట్ల వేసుకోండి నాలుగు పూట్ల వేసుకోండి ఇగ గదే
మంతె అదే తిరుగుతూ తిరుగుతూ అలాగ అయిపో
హ
సరే అక్క నేన్ మళ్లి చేస్తాను వంట చేస్త